లో నమస్కారమన్ లే
నమస్తె
బాగున్నారా అండీ
ఆ మేము బాగున్నాం మీరు బాగున్నార
ఆ బాగున్నానండీ లంచ్ చేశారా అండీ
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఆ తిన్నానండి ఇప్పుడే తిన్నానండీ ఇప్పుడూ నేను బిర్యానీ కోసం చెప్తానండీ
ఓకే చెప్పండి
చేయాలి అనేసి మనం ఫస్ బిర్యానీ చేసేటప్పుడు, ముందుగా మనం చికన్ చికన్ పీసుల్ని పెద్ద సైజ్ అంటే బిర్యానీ మనం, లెగ్ పీస్ లు గానీ సపరేట్. సపరేట్ తీసుకొని వాటికి ఘాట్లు పెట్టిచ్చేయాలి తీసుకరావాలండి. మళ్ళీ వాటిస్ కూడా సపరేట్ గా తీసుకురావాలని సూప్ కోసం యూజ్ చేసుకోవడానికి, తీసుకచ్ కట్టుకొని ఇంటికడ తెచ్చిన తర్వాత వాటిని మంచిగా ఫ్రెష్గా కడిగి వాటికి మసాలాలన్నీ యాడ్ చేయాలండి పూయాలి. పూసేసి. దాన్ని ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బాస్మతి రైస్ని తీసుకొని వాటిని మంచిగా కడిగి వాటిని కూడా నానబెట్టేసి ఒక అంటే ఒక గంజిలో తీసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. కడిగి, ఆ గంజిలో వాటర్ పోసుకొని అందులో ఆ రైస్ బాస్మతి రైస్ వేసి ఆ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. మళ్ళీ తర్వాత ఒక బా ఇప్పుడు ఇంకో ఒక బౌల్ తీసుకొని అందులో అందులో వాటర్ వేసి వా వాటర్ వేసి ఆయిల్ ఎయ్యాలండి. ఆయిల్ వేసి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకులు. సాజిర, లవంగాలు. గుండు మిరియాలు. దాల్చిన చెక్క మీ ఇవన్నీ వేసేసి వాటిని బాగా అంటే ఎసరు వచ్చే వరకు దాని వాటిని పెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచ మళ్ళీ దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేయాలండి. టేస్ట్ కి తగ్గట్టు అది మరి మరిగే అంతే ఉంచే అది అది మరిగే వరకు అటు ఉంచేసి ఇటు మనం ఆ ఫస్ట్ పేస్ట్ చేసి అంటే పెట్ చేసిన చికెన్ ఉంటంది కదండి. తెప్పిస్తూ వాటిని పక్కకి ఇంకో బౌల్లో తీసుకొని వాటిని ఉడికించుకోవాలండి. స్లైడ్గా సిమ్ లో పెట్టేసి ఉడికించుకొని పక్కకు పెటు సాముగా పక్కకు పెట్టుకోవాలి. ఇటు ఏసరూ వచ్చిందంటే, ఇప్పుడు మనం ఇంతసేపు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ ఉంటంది కదండి. ఆ రైసిని తీసుకొని, మళ్ళీ ఆ ఎసరులో వేసు వేసేయాలండి. అది కూడా సెవెంటీ. ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు, సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు దాన్ని ఉడికించుకొని మళ్ళీ దాన్ని దించుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కగా పెట్టుకొని మనం ఇప్పు ఇంతకు ముందు చికెన్ని మనం చికెన్ చికెన్ని ని మళ్ళీ ఇంకో బౌలు లో తీసుకొని బౌలు లోకి తీసుకోవాలండి. తీసుకొని మనం అంటే ముందుగానే వేయించుకున్నది. ఉల్లిడ ఉల్లిగడ పీసస్ ఇది గోల్డెన్ ఫ్లేవర్ కొచ్చవరకు వేంచుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకబట్ న్న చికెన్ పీసెస్ ని కొంచెం రైస్ చికెన్ పీసెస్ రైస్ చికెన్ పీసెస్ మళ్ళీ వాటి మధ్య మధ్యలో ఆ ఈ ఉల్లిగడ ఫసెస్ ని వేస్తూ ఉండాలన్నీ
ఆఓహ
అవన్నీ కలిపేసి పెట్టేసి మంచిగా మూత పెట్టి మూతకు ఒక దస్తతి కానీ లేదంటే ఒక పేగు కానీ చుట్టేసి సిమ్ లో పెట్టి ఉంచాలండి అది దమ్ చిివరకు ఉంచితే అప్పుడు అది దధమ్ దధమ్ బిర్యానీ అయిపోతుందిండి తర్వాత ఒక ఫిబ్రవరి ఉంచిన తర్వాత మళ్ళీ దించుకొని మనం అంటే తీసుకొని తింటే మస్తు సూపర్గా ఉంటుందండి మీ మీరు ఎలా చేస్తారాండి
మా ఇంట్లో మా అమ్మకు కూడా వంటలు రావండి సో మా అక్క ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మేము బిర్యానీ చేసుం కుంటాము
అవునండి మీ అక్క బిర్యానీ చేసేటప్పుడు మీరు చూస్తూ ఉంటారా అండి
ఆ అన్ని పనులు మా అక్కనే చసుకుంటదండి కానీ చిన్న చిన్నవి ఇలా మీ పట్టడం లా వి ఆ అలాంటివి చిన్న చిన్న పనులు అందివ్వడం అలాంటివి చేస్తూ ఉంటామండి
ఆ మసాలాలు మీరే పట్టేస్తారా అండి
అవునండి గ్రైండర్ పట్టించడం అనేది అలాంటివి మేము చేస్తాము ఇక మా మమ్మీకి ఇలా చిన్న చిన్న వంటర్ మాత్ర మాత్రమే వచ్చు పెద్ద పెద్ద వంటలు అనేటివి మాకు వచ్చినప్పుడే మేము చేసుకుొని తింటామండి
అవునా అండి అంటే చేసేటప్పుడు ఎప్పుడైనా చూసి చ చూ
ఆ అప్పుడప్పుడు చూసి ఉంటామండి
అంటే సేమ్ ప్రాసెస్ లో చేస్తారా లేకుంటే కొంచెం అంటే వాళ్ళు అంటే వేరే వేరే మోడల్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది
ఆ మా అక్క కూడా అలానే చేస్తారండి చికెన్ మ్యారినేట్ చేసి ఉంచి బాస్మతి రాైస్ ని ఆ నైన్ సెవెంటీ పర్సెంట్ ఉడికించి ఆ మ్యాగ్నేట్ జ్యూస్ ఆయిల్ ఫ్రై చేసి తర్వాత ఈ బా బస్మతి రైస్ ఉడికింది దాని మీద వేసేసి దమ్ పెట్టేస్తారు ఇలానే చేస్తానండి నేను కూడా
అవునా అండి నాకు ఇవి బిర్యానీలు తినడం అంటే చాలా ఇష్టం అండి
ఆ నాకు కూడా బాగా ఇష్టాం అండి కానీ య్యా అప్పుడప్పుడే తింటాం ఇంటికెళ్ళినప్పుడు బయట కొనుకొని తినడం అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది
అవునా బయట బయట బిర్యానీలు కూడా తినొద్దు అండి ఈ మధ్యలో సోషల్ మీడియా లో వచ్చింది బిర్యానీ ప్లేస్లో అది మన ఏంటంటే మటన్ బిర్యానీ తీసుకుంటే అందులో కుక్క కాలు వచ్చేసింది మొన్న లేటెస్ట్ అందుకే బయట బిర్యానీలు దాదాపుగా తీసుకోవడం మంచిది కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చోడా పెడతారు
ఆ బయట చాలా చాలా శాతం తక్కువలోనే ప్రిఫర్ చేస్తామండి ఇంటి ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడే నా ఫ్యామిలీ అందరితోటి కలిసి తినే లాగానే ఉంటదండి
మేము నాకు ఎప్పుడు తినాలనిపిస్తే మా ఆవిడ చెప్పేస్తే మావిడ ఇంటికానే బిర్యానీ చేసి పెడుతుందిండి మాకైతే ఎంత మంచిగా చేస్తుందింటే బిర్యానీ అలా చేస్త ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోయేటట్టు చేసి పడేస్తది అండి
మా అక్క కూడా మా కోసం మేము వచ్చినప్పుడు లేకపోతే మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినప్పుడు చేయమంటే అట్లా స్పెషల్ గా స్పెషల్ స్పెషల్ డే రోజు స్పెషల్ గా బిర్యానీ అని చేస్తారంండి చికెన్ కావాలంటే చికె ఎం చేస్తది లేకపోతే అే మటన్ కావాలంటే మటన్ కూడా చేస్తుందండి
ఆ నేను కూడా మా ఆవిడ చేస్తూ ఉంటే చూశానండి అందుకే ఆ చూసిన ఫ్లేవర్ అంటే ఇలా ఇలా చేస్తారు అనేసి ఇప్పుడు చెప్పడం జరిగిందండి బిర్యానీ మొత్తం ఇలా చేశా అంటే ఇ నేను ఇప్పటి చేసేటప్పుడు పక్కకుంటాను ఆమె చేస్తూ ఉంటే ఉల్లిగడ్డలకు కట్ చేసిస్తాను ఆ తర్వాత అ మిక్సీ కట్ అంటే మసాలాలన్నీ మిక్సీ కట్టించిి మొత్తం దాదాపుగా మావిడ మొత్తం నాతో అల్ చేసిచ్చ ర చస్తాడి దాని తర్వాత అంటే ఐట చేసిస్తే తను చేస్తూ ఉంటుంది అడి అవి అట్లా ఎందుకంటే నేను నేర్చుకోవాలనేసి నాతోో చేపిస్తుంది అది ఎదురు బిర్యానీలు అంటే మీ ఇంటికాడ కూడా అలాగే చేసి సూపర్గా చేస్తారండి
ఆ మా అక్క చాలా రిస్ టరెంట్ స్టైల్ లోనే చేస్తారండి
మీరు మటన్ బిర్యానీ చేస్తారా చికెన్ బిర్యానీ చేస్తారా అన్ని ఇంటిక్కడ
చికెన్ బిర్యానీ చేస్తాము అప్పుడప్పుడు మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే మా నాన్న చికెన్ తినరు అనేసి మటన్ బిర్యానీ అట్లా చూస్తామండి
ఆ మేము మా ఇంటికాడ చికెన్ బిర్యానీ చేస్తామండి మటన్ బిర్యానీ చేస్తాము ఎగ్ బిర్యానీ చేస్తాము మళ్ళీ వెజ్ బిర్యానీ కూడా చేస్తామండి మా ఇంటికాడ
అవునా అండి
అవును అప్పుడప్పుడు మళ్ళీ చికెన్ పలావ చేస్తారండి మా ఆవిడా
ఆ మా ఇంట్లో ఎవరికి రాదు మాకు వచ్చినప్పుడే ఏదన్నా స్పెషల్స్ చేయించుకుంటాం తినాలి అని
ఆ ఎందుకండి మీ అక్క చేసేటప్పుడు మీరు చూ ఆ మీ అక్క ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కూడా చూసుకొని నేర్చుకోవాలండి
అవునండి నేర్చుకోవాలి అనిపిస్తుది కానీ మా అక్క అన్నిట్లా అందరినీ ఇన్వాల్వ్ చేయదు తన అంతటా తను చేసేసి ఆ పెట్టేస్తుందండి మాకు
అవునా ఇప్పుడు చూడండి మా వాళ్ళు మా మా మిస్సెస్ మాకు చెప్తూ చే చేస్తూ మాకు చూపిడుతూ చేస్తుందిండి దాంతోటి ఇలా ఇలా చేస్తుంది అనేసి మాకు తెలుస్తుందండి అందుకే నేను మీకు ఇప్పుడు దానికోసం అంటే ఏమేమి చేయాలి ఎట్లా చేస్తారు అన్నట్టు ఫస్ట్ ఏం చేయాల అన్నది మొత్తం డిటైల్గా చెప్తా ఉంటదండి మీ మీకు అట్లా మీ అక్క మీ చేపారా అండి
అప్పుడప్పుడు మేం చెయాలి అనుకుంటే ప్రాసెస్ చెప్తది మా అక్క చేసేటప్పుడు కూడా మేము చూస్తాం కానీ అంటే ఆ వంట రూమ్ మొత్తం మా అక్కదేనండి మొత్తం తనే చూసుకుంటది అది సో మేము కూడా మాకు వచ్చ పెట్టినప్పుడు ప్రశాంతంగా తినాలి అనేసి మా అక్కని వదిలేసి మేము
అవునా ఇంకెప్పుడైనా మీ అక్క వచ్చింది అనుకోండి మీ అ అక్క ఇంకోసారి వచ్చినప్పుడు మీరు చెప్తూ ఉండండి నేను చేస్తూ ఉంటా అక్క అనేసి మీ అక్కతోటి మీరు చెప్పండి ఎందుకంటే మీకు చూ చూడడం వినడం కంటే చేయడం తోటి ప్రాక్టీస్ అయినట్టు అయితదండి
అవునండి ఈసారి పక్కా అలాని చేప్పిస్తామండి
ఎ మీరు ఇంతసేపు నాతోటి మాట్లాడినందుకు ధన్య ధన్యవాదాలండి థ్యాంక్ యూ